హలో ఆ వినిపిస్తుంది గుడ్ ఆఫ్టర్నూ
గుడ్ ఆఫ్టర్నూన్
ఏం చేస్తున్నారు మరి ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు
ఇంకా తినలేదు ఖాళీ ఇప్పుడే వచ్చినా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి
అవునా అ మరి వాట్సప్ లో మీ డి పి ఉన్నది మది ఎవళిది
ఏది
ఆ మీది వాట్సాప్ లో డి పి ఉన్నది కదా ఎవళదో అని అవునా అదే నేను చూసి షాక్ అయినా అరే ఈళ్ళు ఎవరని
ఊహూ
అవునా ఐతే ఏం కుర చేసింది మరి
ఉల్వచారు చేషింది మా నానమ్మ
ఏం కూర
ఉల్వచారు తెలుసా ఉల్వచారు అంటే
ఏ అంత తెల్వది మాకు
ఊహూ అంటే బొబ్బర్ల లాగా ఉంటది కదా
ఆ ఓకే ఓకే ఓకే అదా
వాటిని ఉడకబెట్టి చారు చేస్తాం
అవునా ఎంతైనా దినలే కదా మేము
హుమ్ ఏం చేస్తున్నారు
ఏహే ఏం లేదు ఇప్పుడే బయటకి వచ్చినా
తిన్నారా మరి మార్నింగు
ఆ మార్నింగ్ నాష్టా చేసినా దోశ చేసింది మమ్మీ
ఊహూ మరి
ఉ దోస చేస్తే తిన్న ఇప్పుడు సినిమలి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ఉన్నది
ఉమ్
వన్ కి వన్ కి తినాలె మళ్లీ టూ కి పోవాలె ఆఫీస్ కి
కే ఇందుకెళ్ళి తినిపోతారా బాక్స్ తీసుకుొ వార ఓకే ఇంటికి వె
ఆ బాక్సులు తీసుకోపోతాం బాక్స్ తీసుకోపోతాం
ఉహా
టైమింగ్ ఉంటది మాకిట్ల
ఆహా
ఉ
ఇంకా మరి
చెప్పాలి మరి ఏం సంగతి ఎట్లా ఉన్నారు
ఏమైంది కాలిక్
మీకు హస్బెండ్ ఉన్నారా
నాకు పెళ్లి కాలేదు
అరే మారి ఫోటో ఉన్నది ఎవలో
అది మా డాడీ
అరే సేమ్ ఆ హస్బెండ్ లెక్క కనిపించిండు
అది ఒక సైడ్ మా డాడీ ఇంకో సైడ్ మా పెద్ద డాడీ
అవునా ఆ ఇటు సైడ్ ఆ ఇటు సైడ్ మీ డాడీ ఆ
ఆ ఫస్ట్ ఉన్నది మా డాడీ సెకండ్ ఉన్నది మా పెద్ద డాడీ
ఆ ఇద్ద ఈ దీంట్లో మీ మమ్మీ నా నువ్వు
నేనే అది మా మామ పెళ్లికి చీర కట్టుకున్న
ఓహో కాదునీవు మీ పెిళ్లైంది నేను అనుకుంటాను క ఓహో కాదా కాదనేవో కాదనేవో
ఏం లేదు
సారీ యా
ఉ
చెప్పండి మరి నెక్స్ట్ ఏం జేస్తను ఏం చేస్తారు మరి
బిఎడ్ చేద్దాం అనుకుంటున్నా
ఉ ఇయ్యాల ఎవరు లేవారా కాలేజకి
ఇంకా స్టార్ట్ గాలేదు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చింది కానీ ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు
అబ్బా అదే ఎప్పుడు ఉన్నదో మరి మీకే బతుకమ్మ ఆడతారా
ఆ ఆడతారు
మరి మీరు ఆడరా
అంత ఇంట్రెస్ట్ ఉండదు బయటికి వెళ్ళాను నేను ఇంట్లో నుంచి ఫస్ట్
ఆ నానమ్మ లెండి లెగవదు మా ఇంటి మీ ఇంటికి
ఆ
తా అంతే రైట్ బోడు
ఉ ఆహా ఇంకా లేదు ఉ జస్ట్ వాట్సాప్ ఒకటి ఉంటది
అవునా అరే వా మెసేజ్ మీరే పెట్టిండు అనుకుంటా
ఎందులో
మెసేజ్ లో నార్మల్ మెసేజ్ లో
ఆ
అదే నాకు అదే డౌట్ ఉండే ఈ నెంబర్ దీంట్లో సేమ్ ఉన్నది దాంట్లో సేమ్ ఉన్నది
ఉమ్
అవునా మీకు ఇట్లా మరి నైట్ మామే వచ్చిండ మరి మీ అప్పుడు మెసే మెసజ్షిల్లు కదా
అవును
అదే మామయ్య దాని అచ్చిండని దానికోసం ఫోన్ చేయలేము
ఉమ్
ఫోన్ చేస్తే మీరేమనుకుంటారని
ఆహా
మీకు తమ్ముడు ఉన్నాడా అన్న ఉన్నాడా
ఎవ్వరు లేరు నే ఒక్కదాన్నే
ఆ అయితే మర్చిపోయినా నైట్ద మాటల్ల
ఆహా
అక్కడ గణేష్ అది కూసో పెడతారు కదా అటు సైడ్
ఆ కూర్చో పెడతారు నైన్ డేస్ అన్నా లెవెల్ డేస్ అన్నా చేస్తారు
అక్కనా ఇంకా ఎన్ని డేస్ ఉన్నది మరి
దేనికి
ఈ గణేష్ కూర్చోపెట్టడం
ఏ సెప్టెంబర్ లో లేదా ఫెస్టివల్
ఓ సెప్టెంబర్ లనా అక్కడ మ రి ఇట్లా పీరిలు బంగ్లా అది అంటారు కదా అక్కడ ఉంటదా
ఆహ మా తెల్వద్
అదే మాకి ఆ మా సైడు ఉండేది మా వాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు
ఆహా
ఉమ్ నేను అదే షాక్ అయిత అదే ఏంది అసలు మీరు నాకు అర్థం కాలే ఇప్పుడు దాకా
ఆహా
ఉమ్ మరి చెప్పండి మరి ఏం ఏం అది మరి మీ డాడీ ఎటు పోయిండు మరి
మా డాడీ ఫార్మర్ కదా బయటికి ఎల్లిండు పని మీద
అవునా
ఆ
వీళ్ళ డాడి లేడని ఫ్రీలో మాట్లాడతానానుకుంటా
ఆ
ఎక్కడన్నారు
ఇంట్లోనే ఉన్నా
మరేమో సౌండ్ వస్తాంది బోళ్ళు తోమ్తాలా
ఏమి లేదు ఖాళీగానే ఉన్నా
మరేమో సౌండ్ వస్తుందంటేనా
ఏం సౌండ్ వస్తలేదు
అదే మరి ఏం సంగతి మరి మామ మామయ్య ఎటు పోయిండు
మా మామ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా
తేపటు అటే పోతాడా
ఆ
ఆ ఫో మీ వాట్సాప్ ఫోటోలా మీ డాడీ కనిపియలే సేమ్ మీకు పెళ్ళయింది అనుకున్నా ఎంతో
అవును ఏం లేదు మొన్ననే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ
ఆహా మరింపెళ్ళి చేసుకోరా
అహా ఇప్పట్లా ఏం లేదు
అతే ఇట్లానే సింగేలా
అట్లా ఏం లేదు కానీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తాక ఏం లేదు
అరే అప్పుడుదాకా గ్రాండ్ మదర్ అయిపోతారు కదా
అంతేేం లేదు నాకేజ్
ఎంత ఉన్నది ఏజ్ ఎంత ఉన్నది ఇగ
ట్వంటీ అంతే
అరే సేమ్ నాలెక్కని ఉన్నారు మీరు కూడా
ఉ
నేను ఎక్కువ చదవలేదు డిగ్రీ ఏం చేయ్యాలని
ఉహు
డిగ్రీ చేస్తే ఏమున్నా చెప్పండి గుట్టిగా చదివి నోరు పోతుదో ఒక పాట్ స ఏదో ఒకటి పార్ట్ టైమ్ జాబ్ చూసుకున్నా దానికోసం
ఆహ
ఉ అది కూడా చూవకపోతుంది ఇప్పుడు ఇప్పుడు శాలరీ కొంచెం పెంచిండు మొన్నటి నుంచి
ఆహా
దాంట్లో పెంచిండు ఎప్పుడు ఫస్ట్ ఎంత ఉండయంటే సిక్స్టీన్ థౌజండ్ ఉండే ఇప్పుడు ట్వంటీ థౌజండ్ చేసండు
ఆ సరి పోతాయిలే ఇంగ
మనకి ఫ్యామిలీకి ఫ్యామిలీకి సరిపోదా ఇంకా
మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు మరి
మమ్మీ లోన్ లిప్పిస్తుది ఇంకా
ఆహా మీ డాడీ
డాడీ వీఆర్ఏ
ఓకే
ఉ అక్క కూడా ఉన్నది అక్క ఇప్పుడే డిగ్రీ
ఆహా
ఒక వన్ ఇయర్ పెద్ద అంతే నాకు
అవునా
హ
ఇంకా మరి
మీరే చెప్పాలి మీది జగిత్యాల అన్నారు ఆ
ఎక్కడికైనా వెళ్ళిరా మరి సమ్మర్లో ట్రిప్స్కి
ఆ ట్రిప్స్ కి పోయినాం కదా ఇట్లా జమ్మూ కాశ్మీర్ కి
ఆహ
మన అక్కడ ఖర్చా బాగొత్తది అంతే
ఆ ఇంకా ట్రిప్స్ అంటేనే ఇంకా పైసలు ఉండాలి
ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ తీసుకుపోయినాం అవి కూడా సరి పూలే ఇంకా ఇంట్లో నుంచి మమ్మీ దగ్గర ఉండే తె అటే అట్నుంచి నేపాల్ కూడా పోయినాం జమ్మూ కాశ్మీర్ నుంచి
ఫ్యామిలీ తోటి వెళ్ళిరా ఫ్రెండ్స్ తోట
ఫ్రెండ్స్ తోనే
ఆహా
ఇద్దరు ఉండే అళ్ళు చాలా దగ్గర పైసలు లేకుంటే త నేనే పెట్టుకున్నా
మ్మ్ఉమ్మ్
ఇంత గరీబోలంటే ఇదై పెట్టుకోవద్దా ఆలు పాపం గంతనం ఎకొక్కసారి మా ఇంట్లో ఎంత పనుంటే అళ్ళే చేసిపోతారు నేను లేకపోతే
ఉమ్మ్ ఇంగ ఫ్రెండ్సే ఉంటారు ఇంగా లైఫ్ లాంగ్
మరి ఫ్రెండ్స్‌కి వదిలి మేము ఉండలేము ఫ్రెండ్స్‌కి తీసుకపోవచ్చు
అవును
ఉమ్మ్ మరి ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా ఫ్రెండ్సే టైం మీద పనికొసాయ్ మరి అళ్లకి తీసుకోపోయినా అళ్లా తీసుకోపోతేనే ఎంత సెవెంటీ లేసినా నాకు
ఆహా
ఉమ్మ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్‌ది కారు తీసుకుపోయినం
ఆహా మరి ఫ్యామిలీ తోటి ఎళ్ళల్సింది ఎక్కడి కైనా గుళ్ళకట్లా
ఆ ఫ్యామిలీతోని తిరగచ్చు తిరుపతి ఉన్నది
ఉమ్మ్ ఎళ్లాలి ఫ్యామిలీ తోటి కూడా అప్పుడప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే ఎళ్తే బా ఫ్యా కూడా ఉండాలి
ఆ ఫ్యామిలీతోనే మంచిగానే ఉంటది ఫ్యా ఫ్యామిలీ అంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండది ఫ్యామిలీతోన పోతే ఒక్కొక్కసారి ఇప్పుడు నాగ్పూర్ ఉన్నది నాగ్పూర్ తెలుసా
ఉమ్
నాగ్పూర్
తెలీదు
అది మారస్టే ఉంటది అటు పోవాలి
ఆహా
ఉమ్మ్ ఇయాళా నైట్ పోతా అని చూస్తాన ఒకన్నే
ఒక్కడే
ఉమ్మ్ ఇయాళా సింగిల్ పోదాం అనుకుంటాన అయితే ఏమయితదో
మ్మ్ఉహ్మ్ ఎందుకు మీ ఫ్రెండ్స్ రానన్నారా
త అళ్ళకి కూడా అయితే మొత్తం నేనే పెట్టుకోవాలంటే ఎట్లా ఇతే అళ్ళు రెండు వేలు కూడా చేసుకోను అన్నారు
ఒక రెండు వేలు సెట్ చేసుకోండి ఎందుకంటే ఇగ ట్రైన్ టికెట్ పైసలు మీకే అయితయి కదా అన్ని పైసలు నేను పెట్టుకుంటా అంటే అట్ల కూడా రాను అన్నారు మొత్తం అట్లనే అట్లనే అస్తారంటే ఎట్లా మరి
అవున్లే
ఆ రోజంటే ఇగ పాకం ఎప్పుడు చూడ్లే అని త అట్టు తీసుకుపోయినా మరి అక్కడ ఫ్యామిలీతోని పోతే మంచిగా సెట్ అయితది మొత్తం స్నో ఉంటది కదా అటు సైడ్
అవును
ఇంకా అది చాయ్ పత్ అది అది ఏస్తారు కదా టీ ఫామ్
ఆ డార్జిలింగ్ అనుకుంటా
ఆ అది వే ఇంకా కొంచెం మస్తుంటది లొకేషన్ మొత్తం వాసనేట్లా ఉండదంటే అక్కడ్నే ఉండ బుద్దయితది మనకి
ఆహా
మ్ అక్కడ పోతే అయితే హా ఫుల్ ఎంజాయ్మెంట్
మనక్
రేపు నైట్ ట్ పోయినా నైట్ పోయి రైల్వే స్టేషన్ పోయి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా
ఇస్తారా మరి మీ ఆఫీస్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్
ఆ ఇస్తారరు కదా చెప్పే మా ఇట్లా ఇట్లా సందలు ఉన్నది కదా అదే ఇట్లా పండగున్నది చెప్ చెప్పినా సర్ ఇట్లా పర్మిషన్ ఇవ్వాలంటే ఒక పద్ టెన్ డేస్జ్ పర్మిషన్ తీసుకున్నా
అవునా
మ్ నైట్ లెవన్ ఆ కట్ చేయరు లీవ్ తీసుకున్నా కదా సార్లీ ఎందుకు కట్ చేస్తరు
మ్ హు ఒకవేళ వ లీవ్స్ అయిపోతే శాలరీ కట్ చేస్తారా
ఆ అట్లే చేయరు నేను వన్ నేను నాయి నేను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అయితాంది గ మంచిగా చేస్ స్తున్న పని
ఆహా
ఇప్పుడు దాంట్లో సూపర్వైజర్ నీను
అవునా
మ్ కొంచెం గట్టి పని చేస్తే ఎవరు కూడా ఎందుకు కట్ చేస్తారు
అవున్లే
మ్ మరి గట్టిగ పన్ చేస్తే ఎవరు కట్ చేయరు ఇలతే ఎప్పటికి పనుకున్నాడు తాగి పండుకునుడు రాకపోని అ ఒక్కొక్కసారి రారు లీవ్ కూడా తీసుకోరు అట్లనే చుట్టి కొడతారు అట్లాంటి వాళ్ళకి శాలరీ నే నేను కట్ చేత్త
ఆహా
ఆలంటోళ్ళకి సాలరీ నేనే ఆ
మూవీస్ చూస్తారా
ఆ మూవీస్ చూస్తా అమ్రాన్ చూస్తా కదా అమ్రాన్ ఆ అది దూరంధర్ టూ థియేటర్స్ లా చూస్త సెల్ లా చూడబుద్ది కాదు ఎంద్
ఆహా
మ్ మరి మీరేం ఎక్కువ మూవీస్ ఏందీ తెలుగు ఆ హిందీయా
తెలుగుయే హిందీ ఏం కాద్ తెలుగే
మొత్తం తెలుగే